హలో నా వాయిస్ విపిస్తుందా కానీ నీ దగ్ నీ దగ్గర ఫ్యాన్ సౌండ్ గిరంటుంది
ఓకే ఒక్క నిమిషం
హ్మ్ హ్మ్ పర్లేదు పర్లేదు
హలో ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే
ఆ నమస్తే అండి బాగున్నారా
నమస్తే అండి మీరు బాగున్నారా
బాగున్నానండి తిన్నారా భోజనం చేసారా
ఆ అయిపోయింది మీరు
ఆ చేసేసామండి పాప కూడా పడుకుంది
హ్మ్ హు ఓకే
సో ఏం తిన్నారు
సేమ్ ఆసిటీస్ ఇంకా అదే అండ్ కానీ ఇప్పుడు సరే ఏం లేదు అని చెప్పేసి చట్నీ చేసారు
ఓకే ఓకే అండి ఇంకా ఏంటి అందరు అందరు కలిసి ఒకేసారి భోజనం చేస్తారా లేదంటే ఎలా చేస్తారు
లేదు అందరం ఒకేసారి చేస్తాం కానీ కొందరికి వర్క్ ఉన్నప్పుడు తర్వాత తింటారు అట్లా ఉంటంది అన్నమాట మీర్
అం ఆ అంతే అండి అందరం కలిసి ఓకే దగ్గర దగ్గర కూర్చొని చేస్తాము ఆ మీరు భోజనం చేసేటప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారా లేదంటే పైన అంటే
లేదు లేదు లేదు లేదు కిందనే కూర్చుంటాం బయ ఎంత బయట కాదు ఇప్పుడు ఎండ కాలం ఎండ కావట్ టి ర ఇట్లా కదా ఇంట్లోనే ఉంటది ఆ ఫ్యాన్ కూలర్ అట్లా ఓకే మీ సమ్మతం హే కద కదా మీకు అమ్మ ఆ ఊరు బాగుంటదా లేకపోతే అే నాన్న ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న అక్కడ బాగుంటదా
ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నది వరంగల్లోనే మా అమ్మ వాళ్ళు ఉండేది వరంగ లోనే ఉంటారు సో అందరు ఇక్కడే చు చుట్టుపక్కల దగ్గర లోనే ఉంటారు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉం
అమ్మ చిన్నప్పుడు, చిన్న పల్లెటూరు కదా మీకు సమ్మార్ టైమ్ అమ్మ. అమ్మ
ఆ అమ్మమ్మ వాళ్ళది కూడా వచ్చేసి ఇక్కడే పుట్టి పెరిగింది అం త్త అందరూ ఇక్కడే. ఆ ఎవరు దూరంగా లేరు కాకపోతే మా ఆ నేను చదువుకునే రోజుల్లో మా స్నేహితులు ఉండేవాళ్ళు కదా. వాళ్ళవి పల్లెటూర్లు ఉన్నాయి. సో నేను.. బీట్. టెక్ చదువుతున్నప్పుడు. ఆ నా స్నేహిత. చిత్రల ఇంటికి వెళ్ళానన్నమాట సిద్ధి. పేట దగ్గర అక్కడ వాళ్ళ ఇన్. ఇంటికి వెళ్ళసి చాలా బాగా ఆ. ఎంజాయ్ చేసాము, అవును చాలా బాగా రిసీవ్ చేసు. తీకున్నాము అప్పుడు అక్కడ ఒక మ్యారేజ్ ఉండే ఒక. పెళ్లిి జరిగింది సో ఆ పెళ్లిికి మేము వెళ్ళినం. అక్కడ ఆ పెళ్ళి వల్ల మేము హ్మ్ ఆ పెళ్ళి వల్ల మేము ఆ ఊరికి వెళ్ళాము. ఆ సో అక్కడ. పెళ్ళిని నీ బాగా ఎంజాయ్ చేసాము ఆ వాళ్ళ ఇంట్లో ఉన్న చుట్టాలు అందరు కూడా మాతో చాలా కలివిడిగా కలిసిపోయారు ఆ అందరు బాగా చూసుకున్నారు. మాకేం కావాలన్నా అన్ని అన్ని మాకు టైం కి అన్ని పెట్టేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు వాళ్ళు. హ్మ్ వాళ్ళ చుటుపక్కల పొలాలు. ఉన్నాయి
పెళ్లి బా నచ్చింద మీకు
పెళ్లి బాగా నచి వచ్చింది అక్కడ ఆ అబ్బాయిని అయితే చాలా బాగా ఏడ్పిచ్చేసాము మేము అందరము ఆ చాలా బాగా ఎంజాయ్ చేశాము. హ్మ్ ఇంకా అక్కడ ఎడ్ల బండి కూడా ఎలా ఉంటుంది ఐ ఎడ్ల బండి ఎక్కి పొలంలో అంతా తిరిగాము. ఆ చుట్టూ మంచిగా పచ్చగా గడ్డి ఉంది. వరి పొలాలు ఆ సన్ఫ్లవర్ తోట అని ఉంది. పత్తి తోట ఒకటి ఉంది. సో ఇవన్నీ వెళ్ళి తోట్ తెల్లర్లోకి వెళ్ళి ఫ్లవర్స్ ఆ ఫోటోస్ దిగడము అని ప్రతి ఒక్కటి అద్ గ్రాండ్ అట్లా తీపి గుర్తులు అనేవి
హమ్ మెమోరీస్ బాగుంటాయి. ఆ అవును బాగుంటాది. ఆ మెమోరీస్ అన్ని అవి
అవన్నీ మే మేమోరీస్ అన్ని బాగా చేసుకు
కానీ ఓల్డ్ లోనే మెమోరీస్ బాగుంటది. కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కన్నా మా మనం యా ఇంత అప్పియ్డ్ పోరు అప్పుడు ఎంజాయ్ చేసేది అప్పుడే బాగుంటది.
అవును ఆ సో ఇప్పటికి ఏదన్నా ఫ్రీ ఆ ఖాళీ సమయం ద
కేళ్తే ఒక రోజు కెళ్ళి అప్పుడే వచ్చేస్తున్నారు కదా
అవును హుహ్ అప్పుడు మంచిగా ఒక వారం రోజుల దాకా ఉన్నాము. ఆ పెళ్ళికి రెండు రోజుల ము ముందే వెళ్ళాము. అక్కడ సో ఆ పెళ్లికి రెండు రోజ్ ఇట్లా ముందు అంటే ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అని చేస్ కుఉంటారు కదా ఆ ఆహ అదొకట్ అదొకటి జరిగింది కూరగాయలు పట్టడం అవును
వేరమ్ ములంబు
అవును చాలా కలర్ ఫుల్ గా అవును పసుపు వాటరు బాగా అందరూ ఒకే ఈ రంగు డ్రెస్సులు వేసుకుంటారు. ఆ వేసుకొనిస్ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అవన్నీ వేసుకొని
చాలా బాగుంటది. మ్యారేజ్ అంటే ఒక ఈవెంట్ బలే సంతోషంగా ఉంటది. లైఫ్ లో ఒకసారి వస్తుంది ఈ వే టింగ్
హ్మ్ సో ఇగా ఆ విధంగా ఒక మ్యారేజ్ అనేది. వెళ్ళి మా బీటెక్ లైఫ్ లో ఒక విధంగా చాలా చాలా తీపి జ్ఞాపకాలన్నీ మేము ఆ దాచుకున్నాం. అన్నమాట కెమెరాలో ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరి కింది ను క్ కొండి అవన్నీ ఫోటోస్ అవన్నీ ఓ ఆ అవును అవన్నీ చూసుకొని ఒక సారి వాళ్ళకి కాల్ చేసుకుంటాం ఆ టైమ్ లో కాల్ చేసి గంటలు గంటలు మా మాట్లాడుకుంటా ఉంటాం మ్మ్ ఆ ఫోటోస్ గురించి ఆ ప్ ఇప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది ఏ విధంగా చేసాము ఆ విధంగా ఏ చేసాము ఇలా పెళ్ళికొడుకు నీ ఏడించేసము అని ఇలా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాము చాల బాగా అనిపిస్తుంది అప్ ఇప్పుడు అవన్నీ జరిపోయిన విషయాలన్నీ కొన్ని ఉంటాయి కదా లైఫ్ లో మర్చిపోలేనివి అవును అవన్నీ గుర్తు చేసుకొని ఒకటే నవ్వుకుంటా ఉంటా టాం
హ్మ్ హు రీసెంట్గా మీరు ఎక్కడ నా హో హోటల్ గానీ అట్లా ఏమన్నా తిన్న ఫుడ్ మీకు నచ్చింది దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా ఈ ఫుడ్ బాలేదు అట్లా మీకి రేస్ రీసెంట్ గా ఏమన్నా వెళ్లారా అట్లా
రీసెంట్గా అంటే ఆ ఇట్లా మా పాప పుట్టినరోోజు సో ఉంటది కదా సో అప్పుడు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అలా బేకరీకి వెళ్ళి అట్లా కేక్ కటింగ్ అంటే కేక్ తీసేసుకొని ఒక అనాదశ రణాలయానికి వెళ్ళి అక్కడ పిల్లలుందరూ ఉంటారు కదా ఆ ఆ పిల్లలందరు దగ్ గర కేక్ కట్ చెప్పించి వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసాము
చేసారా మ్మ్ మరి ఆ రోజు హ్యాపీగా ఉంటది అ డొనేట్ చేస్తే పాపం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయితారు వాళ్ళు వాళ్ళు కూడా మామ్ తినే కన్నా వాళ్ళ కు అట్లా షేర్ చేస్ కొంత ఏంటే మనం కూడా ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీ హ్యాపీ ఫీల్ ఉం టే బాగుంటది డైలీ అట్లా చేస్తే ఇంకా బాగుంటది అందరు కానీ కొందరు ఆ అ
సో ఇగ చెయ్యరు అలాంటివి పిల్లలకు నేర్పిచ్చాలి ఇలాంటి ఇప్పుడున్న జన్రేషన్ పిల్లలకి అలాంటివి అవన్నీ నేర్పిచ్చాలి సహాయం చెయ్యడము దయ చూపించడము. అ ఇవన్నీ మా పిల్లలకి నేర్పిచ్చాలి ఇప్పుడ్ పిల్లలకి
హెల్పింగ్ నేచర్ అనేదుండాలి
మ్మ్ ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించగలుగుతారు సో పిల్లలకి కొన్ని ఏంటంటే చాలా వరకు అన్ని నేర్పిస్తూ ఉండాలి మనం
అవ్ను ఎందుకంట్లే ఇట్ ట్లో వాళ్ళక్ తెలుస్తయి గదా ఒక వన్ సెలబ్రేషన్ కెళ్తే వాళ్ళు గు వాళ్ళు గుడ చూస్తుంట్రు అరె మాక్ చెయ్లేదే బడ్డే అన్ జెప్ ప్పేసి ఇలా మనం కొంచం ఫుట్టు అట్ల జేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ ఐతారు కదా అప్పుడు
హ్యాపీగా ఫీల్ అవుతారు
ఏదొక ఈవెంటు మ్యారేజ్ అవ్ర్ బడ్డే ఏదైనా పర్లేదు అట్లోక ఒక అనాధాస్ సిత్రం కెళ్ళి ఇట్లా
వెళ్ళి అవును ఫ్రూట్స్ ఇచ్చినా పర్వాలేదు మనకు తోచినంతలో మనకున్న దాంట్లలో
పండిస్తుంట్రు గదా ఏన్నా వట్టేబోస్ గానీ ఫ్రూట్స్ గానీ మనం ప మనం మన చేతుల్తో పండించుకున్నవే ఏవైనా సరే సింపుల్ ఒక చిన్న చినగానే వాళ్ళకిస్తే వాళ్ళు హ్యాపీ
అవును హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రోజు వాళ్ళకి దడుస్తుంది ఆ మా కోసం ఒకరున్నారు అన్ ని వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నంత వరక్ మనల్ని గుర్తు వెట్టుకుంటారు
అవును ఇట్లే ఇచ్చారుదండి అవును ఆ మనక్కుడా ఒక సంతోషం ఉంటది కదా ఇట్లా ఆ మనం గుడా చేసినాము ఇట్లా కొందరికి ఇట్ల హెల్ప్ చేసినాం పాపం వాళ్ళు అట్లా చేస్తేనే బెస్టు కొందరు అట్ల లేదు ఇప్పుడు తో మారిపోయిండు వాళ్ళ బర్డే కట్ జేయడము వాళ్ళు ఫుడ్డు కింద మంట్లోనే అయిపోతుంది
అవును ఇలాంటివి చే పిల్లలతో చేపిచ్చాలి వీలైనప్పుడల్లా ప్రతిసారి చే ఓన్లీ బర్తడేలకనే పెళ్లి రోజులకనే కాకుండా ఇట్ల వారానికి ఒకసారి అయిన
వారం అంటే కష్టం కానీ మన లీ మంత్లీ టూ మంత్స్ అట్లా ఇప్పుడుకైనా వీలుంటే తోచైనా కానీ మరి కంటే కష్టం వారం అంటే
అంటే వీక్ లో అంటే ఒక రోజు పండ్లు గాని చిన్న చిన్నవి చిన్న చి చిన్నవి
ఈవెన్ ఇంకో విషయా తెలుసాం మీకు ఉంటరు కదా కాదు మీరు ఇంట్లో ఎవరు యూజ్ చేయకుండా ఉంటారు కదా బట్టలు కొన్ని వాళ్ళకి ఇచ్చిన హ్యాపీ ఫీల్ అయిపోతారు మనం వాళ్ళు యూస్ చేయచ్చు అట్లాగ మనం కూడా వాళ్ళగ్గూడా హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు సంతోషంగా ఉంటుంది వాళ్ళకి కూడా ఇట్లా ఇట్లా ఇట్లా చేస్తే మంచిది ఊ మన దగ్గర ఏం మనం యూస్ చేయము వేస్ట్ ఐపో
వేస్ట్ అయిపో సయి సో అలాంటివి ఏమన్నా ఉన్నా గూడా వాళ్ళకిచ్చిన వాళ్ళు సంతోషంగా తీసుకు టారు వేసుకుంటారు ఆ హ్యాపీగా ఉ టారు వాళ్ళు సో ఆ వాళ్ళ కళ్ళల్లో ఆ ఒక్క హ్యాపీనెస్
మ్ ఊ మనకి
ఎంతో కొంత హెల్ప్ చేసి తాము వాళ్ళకి మనకున్న దాంట్లో కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ చేసాము
మనొక హ్యాపీస్ ప్రయత్నం ఉంటుంది
అవును ఓకేఓకే కేండి బాయ్
ఆ
థ్యాంక్ యూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ